అవసరమా తిరుగుడే పనా డే పనీ హలో మేడం మేడం బాగున్నారా ఆ ఆ ఏంలే మేడం కాళీ మేడం
అవున టి తగిర్రా
ఆ ఇ గ్ గాయ మేడం
అలాగా మేడం
ఆ
టీలో ఏ టీ అట్లనే చేసుకుంటావా మేడం లే ఏైనా
మామలుగా టీ అంటే మేడం మామలుగా అళ్ళం కొంచం ఏమన్ టారు మిర్యాలు కొంచం యలకులు అట్లా కొంచెం కొంచెం అన్ని ఇంగ్రిడియంట్స్ వేసి చేసుకుంటా మేడం నేను అప్పుడప్పుడు
అలాగా మేడం
మీరేలా చేస్తారు మేడం
మేడం నేను కూడా ఈ ఆలుకులేసి కొంచెం అల్ అల్లం వేసి అలా టీ ప్రిపేర్ చేస్తా టీ నేను తాగాను మేడం మా సార్ తాగుతారు ఎవరికన్నా వచ్చినప్పుడు నేను పోస్తా మేడం వాళ్ళకైతే టీ చేసుంటే పెడత
ఉ మీరు బాగా చేస్తారా మేడం టీ బాగా చేస్తారు అనుకుంటా కదా
మేడం నేను టీ బాగానే చేస్తా మేడం మాకు మా సార్ అంటే టీ నేను చేసే టీ అంటే నేను ఇష్టపడతారు ఎక్కువ బయట తాగరు
అస్తారా మేడం మీరు.
చాలా బాగా జెస్తాారు మేడం వంటలు మీరు కూడా బాగా జెస్తారా మేడం వంటలు.
అ అంటే కొన్ని కొన్ని వంటలు బాగా చేస్తాయి మేడం అన్నీ అంటే కాదూ అంటే ఏంటి మన చికెన్ మటన్ కర్రీస్ అట్లాంటివి అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెడతా మేడం.
నేనైతే కూరగాయలు కూరగాయలకైతే ఇష్. కూరగాయలు అయితే మంచిగా వంతా మేడం నేన్ నాన్ వెజ్ అయితే వొండలే తినను మేడం తినను నేను. ఆ మేడం మీరు మార్కెటింగ్ ఎట్లా చేస్తారు మేడం ఇట్లా ఇప్పుడు మా. మార్కెట్ లో కూరగాయలు అన్నీ. ఇప్పుడు మీ షాపింగ్ ఎట్లా జెస్తారు మేడం.
మామూలుగా మేడం నేనైతే మాకు దగ్గరలో కొంచెం అంటే ఏమంటారు ఇట్లా పొల అంటే వ్యవసాయదారులు ఉంటారుగా మేడం. అవున్ తెలిసినోళ్ల దగ్గర వెళ్లి. మేము ఫ్రెష్ గా మ సార్ కు తెలిసినోళ్లు ఉంటున్నట అక్కడ నుంచి ఎ డ్యూటీకెళ్లే దారులోనే ఉంటారు వాళ్ళు.
కొనుకూచుకుంటాం మేడ మేము అయన వాళ్ళ దగ్గరలోనే ఫ్రెష్ యి ఎక్కువగా అ ఎప్పుడన్నా కదా. అ విలుకలేదు అని అంటే నార్మల్గా ఇక్కడ మన వ్యవసాయం మార్కెట్ ఉంటంది గద మేడం. అందులో కెళ్తాం మేడం వెళ్లి. ఒక్కసారి గోవరాన్ సరి కూడా తెచ్చుకుంటాం అన్ని. మంచిగా ప్రే ప్రేష్ గ కూరగాయలు చూసి తీసుకొని వొస్తాం మేడం.
మీరే తీసుకొస్తారా మేడం మీ సార్ తీసుకొస్తార.
కోస్సర్ మేడం.
సేమ్ మా ఇంట్లో గుడా మా. సారే తీసుకొస్తా. అన్నీ ఒకటేసారి తీసుకొస్తా వారమ్. సరిపడ అంతా తీసుకొస్తాం మేడం మేము. మేము కూడా ఆ షాపింగ్ ఎట్లా జెస్తారు మేడం మీరు ఇంకా ఏమన్నా షారీలు కొనాలన్నా.
సారీస్ ఊమ్ షాపింగ్ అంటే మేడం మామూలుగా ఇట్లా ఏమంటారు. ఈ ఎమ్ మీమ్ మాల్లో మి మా ఇక్కడ మా దగ్గర ఎమ్ మీమ్ మాల్ షాపింగ్ ఉందీ అదొ ఒకటి వచ్చేసి ఆ. నిన్న కాసమ్ మొచ్చింది గద ఎ. ఇప్పుడు. అందులో అందులో అందులో కూడా వెళ్తా మేడం అపు. నేను ఎక్కువగాయితే మిమలు చేస్తాం మేడం పిల్లలకయితే. మాములుగా ఇక్కడ కొంచం. చిన్నంటే శారీస్ సెంటర్స్ కొంచెం అంటే పెద్దదే ఉంటాదే అదీ కొంచెం తెలిసిన షాప్స్ ఉంటాయిన్నట్టు అందులో శారీస్. సెంటలలో వ అందులో కొంచం మంచివీ చూసుకొని చూసి వెతుకొని తీసుకొని వస్తామండి మంచిగ.
రీలు ఎంత డేట్ లో తీసుకుంటారు మేడం మీరు రీ
ఒక పన్నెండు వందలు వెయ్యి పదిహేను వందలు అట్లా కొంచెం మంచి నేటిగా ఉండేవి తీసుకుంటాం మేడం
మ్యారేజ్టప్పుడు కూడా అంతే రేట్ లో తీసుకుంటారు
మారలు జేబప్పుడ కొంచెం ఎక్కువగా తీసుకుంటా మేడం ఎందుకంటే కొంచెం స్పెషల్ ఉండాడం ఇకా కొంచెం కొంచెం ఎ కొర అ రెండు వేలు పద్దెనిమిది వాళ్ అంత అంత కాస్ట్ లో తీసుకుంటవాళ్ళ
అలాగా ఉవు ఇప్పుడు బ్లౌజ్ కూడా ఎక్కువ ఇకు ఇప్పుడు కొత్తగా వర్క్ చేసినా ఉంటేనే అవి కొంటారా మేడం మీరు
అంటే అట్లా అట్లా తీసుకోలే మేడం మామూలుగా రేపు వస్తుమే కానీ నేనేం చూసినాంటే మేడ ఒక రెండు బ్లౌజులటి మామూలుగా నేను తీసుకొని మగ్గం వరకు అలా చేయిించినా మేడం
మగ్గం వర్కులు అవి చేయిించుకున్నా కానీ కుట్టించుకో కుట్టించుకుంటారా మేడం లేకుంట అట్లేననా మక్కం మొరకు చేంచ ని కుట్ంచుకుంటారు
ఆ మామూలుగా ప్లేైన్ బ్లాస వచ్చేసి సారీకి వచ్చింది నాకు ఆ దానిపైనా మ ార్ కపించాను అంగట్టు
అంటే వేరే బ్లౌజ్ తీసుకుంటారు కదా దాని మీద
అంటే ఆ వేరే తీసుకొని కుుట్స్త కానీ నాకు కొంచెం అది బానే వచ్చింది మేడడం
ఆ క్లాత్ బాగుంటే దాని మీద మగ్గం వరకు అలాగా మేడం
మీరు మీరు ఎట్లే చూసుకుంటారు మేడం బ్లౌజెస్ ఎలార్ంచుకుంటారు
నేను కూడా మేడం శారీ హెవీగా ఉంటే ారీ టెన్ థౌజండ్ది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ శారీలు అయితే మగ్గం వర్క్ చేప్పంచుకొని పటీలం అట్లా వేసుకుంటాను మేడం నేను మ కుట్టించుకొని ఇప్పుడు మామూలు కంటే మ్యాజిక్ చేగం అంటే ఇప్పుడు ఇంకా టూ థౌజండ్ టూథౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ ఉంటే అట్లా తీసుకొని మ్యారేజ్ డేంగ్కి నేను కట్టుకుంటాను చిన్న చిన్న మిగతా అంటే ఇప్పుడు అయ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సె హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా నైన్ హండ్రెడ్ లో ఉంటాయి కద మేడడం షారీలు అలా తీసుకుంటాను ఇప్పుడు డైలీ వర్క్ క అయితే టూ హండ్రెడ్ పెట్టటి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలోహా అలా తీసుకుంటా మేడం అప్పుడుమా మా పిల్లలు కూడా ఎక్కువ రేటు మా పిల్లలకు మా పాప బర్త్డే వస్తే మేడం ఇప్పుడు కనీసానికి త్రీ థౌజండ్ అట్లా ఉండాలి వాళ్ళకి బట్టలు మ్యారేజ్ డే ఎవరైనా పంక్షన్ ఉందనుకో మేడం ఫయ ఫై ఫైవ్ థౌజండ్ సిక్స్ సిక్స్ తౌసండ్లో కొంటాం మేడమ్ అలా హే హెవీగా బట్ట బట్టలుకొని వాళ్ళు పార్టీ
ే మేడం పిల్లల విషయానికి వచ్చేసరికి మనకంటే డబల్ అయితున్నాయి మేడం పిల్లలకి కి మొన్న మా పాపకు కూడా మేడం గౌరమ ఎప్పుడు తీసుకున్నా మేడం మన ఆ సురవిర గాని ఎమ్మి మాలు గాని పాపక అయితే టూ థౌజండ్ బిలో ఉంటది టై ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు కూడా ఎక్కువ హెవీ కాస్ట్ తీసుకున్నాం కానీ తక్కువల ఎప్పుడు తీసుకోలే మేడం ఆమెకి ఫెస్టివల్ వచ్చినా మామూలుగా బాడీకైన సరే మాములుగా ఎప్పుడు కావాలన్నా కొంచెం హై కాస్ట్ గానే ఉంటది ఆమెకి ఎప్పుడు చూసినా
సేమ్ మేడం మేం మా పాపకైతే ఘోరంగా హేవీ బట్టలు అవి అవి వేసుకొనే వేసుకోదు మళ్ళీ ఆ బట్టలన్నీ ఏస్ ఏస్ట్ అయితది అన్ని అవన్నీ డైలీ వెజ్ ఆ డైలీ వెజ్ బట్ట బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది హెవీ ఉన్న బట్టల అన్నీ ఎప్పుడో ఒకసారి పాటికి వేసు ఒక్క రోజే మళ్ళీ మిగతా రోజులు వేస్కో కూడా ఉండదు
ఉమ్ అన్ని అది కూడా మా పాప అయితే ఘోరం మేడం అంత హెవీ హెవీ కొనిస్తుంది ఫంక్షన్ క వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది మేడం మళ్ళీ పాపాయితే ఫోరం మేడమ్ అంత హెవీ హెవీ కొనిస్తాది ఫంక్షన్ కి వేసుకోవడానికి ఇబ్బంది పడతాడు మేడమ్ మల్లా వేసుకోని అంటే వేసుకోని ఉంటది మేమే చాలాసేపు రిక్వెస్ట్ చేసి వాదిలాడి ఇంత బాగుందో అ అన్న అంత మంచి డ్రెస్ వేసుకోవా వేస్ట్ అయిపోతా అ కొనిస్తావు ఆ వేసుకోవు ఎందుకు కొనాలంటే అప్పుడు నేను డ్రెస్ కొంటానావు వేస్ట్ గా వేలల్ల కొంటది మేడం రెండు వేల ఐదు వందల మూడు వేల మీ పాప లెక్కనే సేమ్ ఆ మే మళ్ళా వేరే ఎటుకుంటది ఆ లేదు గాని మేడం ఆమెకి అన్ని కావాలి మళ్ళీ ఏమంటారు క్ మన మేకప్ కిట్ ఆ ఐననర్స్ నెయిల్ మూవర్స్ అవ నీల్స్ ఇవన్నీ ఉంటాయి సెట్
ఎలా ఉంటది మేడం సమాజంలో
మమ్మీ ఇప్పుడు ఈ పిల్లలకయితే మేడం చాలా అన్ని జనరేషన్ ను బాగా చేంజ్ అయిపోయింది కదా ను బాగా వాళ్ళకి ఏది నచ్చితే అది కొనుక్కోవాలని ఇక వాళ్ళు ఎట్లా అంటే అట్లా రెడీ అవుతారు
అవును మేడం అట్లనే ఉంటది
పిల్లలు మనకంటే బాగా పాస్ మేడమ్
అవును
అ కూడా
ఇంకేం చేస్తున్నారు మేడం మేడం
మేడం మామూలుగా మేడం మామూలుగా ఫ్రూట్స్ ఏం ఇష్టపడతరూ మేడం మీరు
మేడం ఫ్రూట్సా మేడం ఫ్రూట్స్ లో చెప్ చెప్పాలంటే నాకు జామకాయలు నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం మేడమ్
అవునా మేడం ఇది చాలా మంది నోట్లో ఇదే వింటాను మేడం ఏమంటారు జామకాయ అంటే చాలా ఇష్టం అండి అని నాకు కూడా ఇష్టం మేడం
జవకాయలా మేడమ్
ఉ
జామకాయలు నీ ఇష్టపడవాల లే ఎవర ఉండ రంటే అల్ పిచ్చులేవైన
అవును మేడమ్
నిజం అసలు జామకాయను ఇష్టపడని వాళ్ళు పిచ్చోలు నేరేడు పండ్లను ఇష్టప పప్పడని వల్ల పిచ్చోలు మేడం నాకైతే తెలిసినతే ఇదే మేడం నాకైతే ఇవే అంటే చాలా ఇష్టం నాకు
ఉమ్ నాకు కూడా జామకాయ ఇష్టం మేడం ఈ మామూలుగా అన్ని లో అయితే జామకాయ ఇష్టము ఈ సీజన్ సమ్మర్ సీజన్ లో అయితే మా మామిడి పండ్లు అంటే చాలా అంటే చాలా
ఆ చాలా ఇష్టం కానీ మేడం అది మాకు హీట్ అయితది
ఎంత హీట్ అయిన ఉండని మేడం
ఆ తినాల అనిపిస్తుంది అది అది ఎందుకు ఒక రుచి రుచికరంగా ఉంటది బాగా అది టేస్ట్ వేరే అది మామిడికాయ టేస్టే వేరే బాగా టేస్ట్ ఉంటది. అద అది వదిలిపెట్టినే వదిలిపెట్టరుు అది ఎంత ఎంత ప్రాబ్లం వచ్చిన ఎన్ని
పా మా పాప ప్రెగ్నెన్సీ టైమ్ ఉన్నప్పుడు మేడం నైన్ మంత్స్ పడ్డప్పుడు ఒక ఐద ఆరు కిలోలు తిన్నా మేడం వరుసగా వీక్లీ వీక్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ చ్చి ఫైవ్ కిలో ఫైవ్ కిలోస్ తిన్న ఏమైందంటే హీట్ ఎక్కువ అయ్యి పలపాకు ఏమైందంటే మొత్తం ఆ మాట ఉమ్మి నీరు అంటారు కదా
ఆ ఆ
మొత్తం హీట్ వల్ల బయటకు వచ్చేసింది పాప మొత్తం ఇదయిపోయింది అంటే కొంచెం పాపకు ప్రాబ్లం అయింది అన్నట్టు
అయ్యో
చాలా ప్రాబ్లం అయింది కష్టం అని చెప్పేసి కూడా అన్నారు పాపని ఆ ఏమన్నా హీట్ ఎక్కువైంది అందరు చెప్పి రబ్ ఇప్పటికి నచ్చినవీ తినక అంటే నేను ఆగక అసలు తిన్న అన్నట్టు దాని వల్ల ఎక్కువయిపోయి పాపకు కొంచెం ఇదయిపోయి వెయిట్ లాస్ అయింది పాపకు పాప
అయ్యో
అప్పటికప్పుడు సర్జరీ చేయాలి అని చెప్పేసి పం కొను సర్జరీ చేసి నారు కొంచెం వెయిట్ లాస్ అయ్యి తక్కువ పుట్టింది పాప పావు తక్కువ రెండు పావు క పావు తక్కువ రెండు ఎదిరిపుట్టింది మేడం
గ్రేటే కదా మేడం ఎంతైనా మా పాప కూడా అంతే కదా మేడం
అంత తక్కవ పుట్టే సరికి ఇగ మన ఒక వన్ మంత్ దాకా అంటే మామూలుగా బాక్స్ లో పెట్టారు మేడం
అయ్యో
ఇట్లా వన్ మంత్ పెట్టి ఇక కొంచెం ఇబ్బంది అనిపించింది మళ్ళా ఆమెకు దాంట్లోనే కామెర్లు అంటారు కదా అందురో ఒకామెకాయినాయి పాపకి కొంచం వన్ మంత్ లాగా మళ్ళీ మా ఇంట్లో కూడా అంటరు పెద్ద లైట్ ఉంటంది కదా డూమ్ లైట్ అనేది ఆమే కడ్లల్లో బడాలే కచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాం ఒక వన్ మంత్ దాకా
అలా మేడం సరే ఓకే మేడం మేడం
ఓకే మేడం
ఓకే ఓకే
ఉం